ఉ గుడ్ ఆఫ్టేర్నూన్ అండి ఎలా ఉన్నారు
గుడ్ ఆఫ్టర్నూన్ బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు
నేను బానే ఉన్నా మేడం మీ అబ్బాయి వాళ్ళు మీ అత్త ఓలు అందరు ఎలా ఉన్నారు
అందరు బాగానే ఉన్నారు మీ అమ్మ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు
మా అమ్మవోలు అత్త వాళ్ళు అందరు బానే ఉన్నారు ఏంటి మొన్న రీసెంట్ గా రంజాన్ పండగ వచ్చినట్టుందిగా మీది
అవును వచ్చింది రంజాన్ అంటే మాకు పా చాలా పెద్ద పండుగ
రంజాన్ నెల పండగ మరి స్టార్టింగ్ నుంచి ఎలా జరుపుకుంటారు ఫస్ట్ రోజు నుంచి మీకు రంజన్ స్టార్ట్ అయిదని ఎలా తెలిసిది చెప్తారా కొంచెం
ఆ చంద్రుని చూసి మొదలు పెడతారు చందమామ అవును
చందమామ ఆహా చందమామను చూడంగానే ఇగ రేపటి నుంచి ఉపవాసం ఉండాలి అని తెలిసిద్దా మీకు
ఆ అండి
హ్మ్ ఫస్ట్ రోజు నుంచి అట్లా ఎన్నింటికి లెగుస్తారు టైమ్ ఏమన్నా ఉంటదా
ఆ పొద్దున్నే సెహరికి నాలుగింటికి
నాలుగింటికా ఆ
ఐదుంటి దాకా అండి ఐదన్ పావుదాకా
ఐదుం పావు దాకా ఐదుం పావు లోపు ఏమైనా తినొచ్చు తర్వాత త ఎం తినకూడద
రారింటిదాకా
సాయంత్రం అరింటి దాకా నీళ్ళు కూడా తాకూడద అండి
ఉమ్ము కూడా మింగకూడదు
వామ్మో అలా ఉండడం చాలా కష్టం కదండి ఎలా ఉంటారు.
హా
అలా ఉండడం చాలా కష్టం కదండి ఎలా ఉంటారు
మూన్ కష్టం అనిపించదు ఒకటి రెండు రోజు అనిపించింది తర్వాత ఏమనిపించదు అలవాటైపోయిది
కోసం చేసే పనిలో కష్టమేముండిదిలేండి
అవును
దేవుని కోసం చేస్తరు కదా దేవుని కోసం చేసినప్పుడు కష్టమైనదని
నెల మొత్తం ఉంటారు అలవాటైపోయిద్ది.
ఫస్ట్ పది రోజులు ఏదో అంటారు అనుకుంటా రెహమత్ ఏదో అంటారు రెహమత్క్ ఏ పది రోజులు రెహమత్ అంటారంటగా మీ ఫస్ట్ మీ పది రోజుల్ని
పదిహేను రోజ పందరిమి అంటారు పదిహేను రోజుల్
కాదండి ఫస్ట్ పది రోజులు రెహమత్ తని తర్వాత పది రోజులు మగ్ఫిరతని తర్వాత పది రోజులు చెక్కులాసి అని అంటార్
ఆ ఉంటాయండి
ఆ మీరు పది రజ ఫస్ట్ నుంచే ఉన్నారా పదిహెనిమిది నుంచి ఉన్నార ఉపవాసం
నేను ఉపవాసం లేదండి
ఆ మీర్ లేరా
నాకబ్బాయి ఉన్నాడు పాలు తాగుతున్నాడు బస్ వుందే ఆ అబ్బాయికి బాగోదన్ని నేనే
ఉహు
మా అత్త మా ఆయన ఉన్నారు
పండగెలా సెలబ్రేట్ చేసుకున్నారండి.
బాగనే చేసుకు
ఏమేమ్ చేసారు పండుగ రోజు పండగపూట మీ హడావిడి హడావిడి ఏమన్నా ఉంటుందా
ఆ ఉండిద్ది సృష్టి అందరంది శ్రీ నమాజుతున్నాం
నమాజు చదువుకున్నారా అండి హా
మొహం కడుక్కుని నమాజ్ చదువుతు కర్జూరు కర్జూర్ కయత
ఉమ్
తరువాత అందరూ నమాజ్ చదువుకున్న తర్వాత మొహాలు కడుకుంటారు. సేమియా
టిఫిన్లో సేమీయా చేస్తారా ఉమ్
శోభ అనిద్ది అది కూడా
ఉమ్
తిన్న తర్వాత స్నానాలు చేసి నమాజ్కెల్
ఉ
మేమింట్లో పాయసం ఉండ
ఫస్ట్ పది రోజులూ లాస్ట్ పది రోజులు జిగనిగిట్లుని ఉంటాయన్నారు అదెలా ఉంటయ్ ఒక రోజ్ తర్వాతొగ రోజు ఉండిద్దంట్నారు.
ఒక రో
జాగారమంటె మేల్కుంటారా ఆ రోజ్ రాత్రంత.
ఔను ఆ రాత్రి మొత్తం నమాజ్ చదువ్ కుంటూ ఉంటాం.
ఊమ్ ఊమ్. నమాజ్ ఐదు పూట్లా కాకుండా ఈరోజు ఆ రాత్రి ఆదిపొట్ల సప్రేట్ నమాజులుంటయా అండి.
ఆ.
ఈ ఐదు రోజులూ ఐదు పూట్ల నమాజ్ గాకుండా రాత్రిపూట సప్రేట్గ నమాజులుటయా మీకూ.
ఆ జగనికి రోజూ ఉండవ్. రోజు మావుల్గా ఐదుసార్లు చదువ్
రోజైద్ సార్లు గాకుండా రాత్రి పూటా ఐదు మూన్నాల్గు నమాజులుంటాయంటారు. అదేదొ చెప్పారూ షెబేక్ దర్కి రాత్తని ఆ రా త్రి గురించి చెప్తారా కొంచెం.
ఆ రాత్రి మొత్తం చదువ్
ఆ రాత్రి మి మేలుకొంటె వెయ్యి రోజులూ వెయ్యి నెలలూ సవాబొచ్చిదంట
ఔను. మ దాంట్లొ సున్నత్త
మీ మర
నైట్ మొత్తం చదువుతూ ఉంటం గా మని చెప్
ఊమ్.
మంచిదని.
మీరే పండుగల్ జరుప్కుంటారండి
నేను రంజాన్ పండగ జరుప్కుంటాం గానీ ఉపవాసముండమండి ఎక్కువ. అంటే మాకు రంజాన్ గురించి పెద్దగ తెలీదు అందుకనీ పండగప్పుడు మాత్రం పండ జరుప్ ఉంటాము ఉపవాసముండటమూ అలాంటివీ మనకి ఎక్కువగా తెలీదు దాని గురించి అందుకనే తెలుస్కుందామని మీకొక్సారి ఫోన్ చేసానమ్మ. రంజాన్ పండగ వచ్చింది యెళ్ళి పొయ్ంది దాని గురించి మాత్రం నేనేం తెలుస్కోలేదు. ఒక రోజైనా గాని తెలుస్కుందామన్ చెప్పీ మీకు కనుక్కుంటె మీరేమన్న సలా ఇస్తారన్ చెప్పి మీక్ ఫోన్ చేసాన్ నే అడి గ్యాస్.
ఊమ్. లా ఉన్నారు మీ పిల్లలందరు ఎ
మ పిల్లలు బానే ఉన్నారండి. మిచ్
మి అబ్బాయేం చేస్తున్ మరీ
పెద్దబ్బాయేమో నర్సరీ చదువుతున్నాడండి. మన మన బ్రిడ్జ్ దగ్గర స్కూల్ ఉంది కదా ఆ స్కూ లో చేరుగుతున్నాడు నర్సరీ ఆ చాలా యాక్టివ్గా ఉంటాడు పిల్ల్లోడు డ్యాన్స్ ఏమన్న మనమొక మాట గబక్కన అన్నాగాని ఆ మాట పట్టు పసిగడ్తాడ్ చెప్తాడు గబక్కనె మనమెట్లా అన్నామట్లనే చెప్తడు. చాలా యాక్టివ్గ ఉంటాడు పిల్లోడు. మా రెండో వాడు గుడ అంతే హైపర్ ఆక్టివ్ రెండో వాడు అయితే మాత్ మనం ఏవైతే చేయకూడదంటమో అదే చేస్తడు ఈడు ఇగ అదుపు ఏడుపు అల్లరి అబ్బో చికాక్ తెప్పిసడు రెండొ వడె హలో మా రెండొ వాడైతే చిలిబిలి దుమ్ అండి అసలు ఆ మొదటోడు పర్లేద్ కదండి మొదటోడు తినేటప్పుడు మాత్రం ఏడిపిస్తడు రెండొ వాడయ్తె మొదటి ఇరవై నాలుగు గంటలు అదే ఏడుపు
చిన్నపిల్లలు అట్టనే
ఊ చిన్న పిల్లలు గదా అంతే మరి ఆళ్ళ పరిస్థితి మనం ఏం చేస్తం
ఉ చిన్నబాయ్ చిలిబిలి
ఆ ఔను చిలిబిలి దుమ్మండి వాడు వామ్మో మాముల్ అల్లరి చెయ్డ్ నంబర్ వన్ చిలిబిల్ దుమ్ ఆడు ఇంటికాడ ఇంకో అబ్బాయి ఉంటడు గుండు అని పిలుస్తరు మన వాన్ని వాడైతే మరీ దారునం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు టిఫిన్ కొట్ నడుపుతారు ఇడ్లీలే బాగొవ్ అసలు
ఇడ్లీ మొత్తం పిండి దప్పుడి పిండి వాడతరు అట్ల కారం తకువ్ ఎం ఉండవ్ చట్నీ ఏమో మొత్తం ఏరుశనగ పప్పులు గాకుండ మాముల్ ఏస్తరు పచ్చడి పచ్చడి మత్రం తిన్నపుడు ప్ర ప్రత్తిసారి గ్యాస్ ఒస్తుది అట్టే ఏమో పది రూపాయలు ఇరవై రూప పలు చెసుకుంటరు చెప్
ఇప్పుడు సిలిండర్లు ఎక్కువ రేటు ఉంది గద పొయ్యి మీద వొండు
ఆ ఇప్పుడు పొయ్యి పెట్టారు హోటలు తిసెయడం ఇష్టం లేక పొయ్యి పెట్టి చేస్తున్నరు ఏం జెస్తాం కష్టపడే ఉంట్నర్ గద కష్టపడన్ ఏంట్ కష్టపడే ప్రతిఫలం మంచిగ ఆశిస్తది ఎస్ ఎస్ ఆ అబ్బాయి కొంచెం చదువుకోడంలో కొంచెం డల్ గా ఉంటడు కొంచెం గాదు నైటీ పర్సెంట్ డల్ ఏ ఒ టెన్ పర్సెంట్ ఏమో ఉండిది లెజాలు బ్రెయిన్ మొత్తం ఆట్లాడుకోటం ఆళ్తో ఇళ్తో తిరకటం తప్ప ఎం ఉండదు
ఉమ్ కూడదా ఉ
పక్కనే మత్
ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్లో చదువుకొడమే మేలు
ఔను మా ఒడు చదువుతో పాటు జాబ్ గుడ బిజినెస్ చేస్తడు అనుకుంట గుండు అట్లు బిజినెస్ రిక్షా బిజినెస్ పెడ్తడు తెలుస్ నాక్ మా ఇంటి పక్కనే మా పిన్నోళ్లు ఉ టారు మా పిన్నోళ్ళు గుడ బాగుంటరు అసలు సందడి సందడిగ సరద స సరదాగ రోజంత గడుప్తరు పిల్లోడు ఉన్నడు సునైనా నీది వాళ్ళు వ్యాక్సిన్ ఇప్పిడానికి తిసుకెళ్ళినట్టున్నరు ఒచ్చార వాళ్ళు
ఆ
ఏం చెప్పారండి డాక్టర్ గారు ఇంక అడగలేదా మీరు
అసలామె ఏం లేదు వచ్చాము వచ్చారో లేదు తెలియదు
ఉహు వచ్చే ఉంటారులే ఇప్పటికి ఇప్పుడు దాకా చాలా టైమే అవుతుంది కదా వెళ్ళి కూడా పదింటికెళ్ళినట్టున్నారు మనకింట్లోకి వచ్చేస్తారు కదా ఎంతయినా గానీ
వచ్చే ఉంటారు ఎవతీర్ తీ
ఇది నాది మా బాబాయ్ కూడా ఆర్టీసీ డ్రైవింగ్ లో చేస్తారు ఆర్టీసీలో డ్రైవింగ్ లో మొన్న రీసెంట్గా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది తర్వాత మళ్ళీ మేల్కొన్నారు ఇప్పుడు మైట్ గా నీట్ గా చేసుకుంటున్నారు వర్క్
ఊ జారత్త ఉండాలి
అర్ధం కాలేదండి
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు
ఆ ఆ డ్రైవింగ్ ల జాగ్రత్తగా ఉండాలి కదా లేకపోతే ఎలా ఇంకేంటండి తింటారా ఏమ న్నా ఏం తినలేదా ఇంకా
తెన్ల తినాలి
ఉమ్ సరే సరే అండి అయితే తినండి
మా ఆయన వచ్చిన తర్వాత
సరే అండి అయితే బాయండి రేపు చేస్తాను తర్వాత
హ ఓకే బాయ్ అండి